ఉంది ఫ్ల
ఉమ్ అయితేే రండి ఈవినింగ్ చేసుకొని పోదురు
ఊ వస్తాను మ్యాగీ కావాలి మ్యాగీ తినాల అన్నీ ఉన్నా మ్యాగీ ఆ తెచ్చుకుంటానులే. నిజమే ఇది
ఏంది
డ్రెస్ టాప్ ఇవి రెండు ప్రింట్ పోతదేమో అని
ఏం ప్రింట్
ఏ ఆ
అది కదా ఆ గుందారు కదా ఆజియాలో ఒకటి ల్యావెండర్ కలర్ టాప్ చూసా కానీ దాని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అది బావుంది
అయి అయి
అమ్ ఆఫర్ వస్తే కొందాం మని కొన్నిటింకి అది ఎవుట్ ఆఫ్ స్టాక్
అమ్ నిరంలోనికి కమ్మలు పెడతా చూడు బాగున్నాయి
ఉమ్
చాలా బాగున్నాయి తెలుసా అవి
రెండిట్లో
మీషోలో
ఆమ్ పెట్టుకుంటా
విత్ నాచురల్ చాలా బాగున్నాయి
అ మరి ఇద్దరు మీషోలో అయితే ఇది మళీ డౌన్లోడ్ చేయలను అది
మళ్ళీ అవునా మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టొచ్చు
మనకి టాస్క్ లు వచ్చింటే బాగుండేది కదా
అవును మనకుకు నాయి
అంటే కొత్తగా రిఫర్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి
ఓహో అంటే నేను కూడ ఎవరిని రెఫర్ చేయలేదు ఇంత దా ఇంత వరకు
పైైన బాగున్నా వయసు పైన బాగున్నాయి
ఆ పైన వే ఇవ్వండి పైనవే బాగున్నాయి సెట్ తిన్ పెట్టిందివి కూడా బాగున్నాయి బట్ ప్రతే కదా
అట్లాంటివి నా దగ్గర ఉన్నాయి అట్లాటివి ఉన్నాయి నా దగ
ఉన్నాయా అవి
పైన లేవు
పైన బాగున్నాయి నాకు నచ్చినాయి అవి
అద స్క్రీన్ షార్ట్ పెట్టి రియల్ ఇమేజెస్ రియల్ ఇమేజెస్ పెట్టి స్తారు
ద
మియక్కకి ఎవరికో వచ్చాయంటనే కాసులు మీయక్కకేమో వచ్చాయంట కదా కాసులు కార్యాలొ
మా అక్కకు టాస్క్లు కాదు అదే వ అ. హా నార్మల్గా ఇప్పుడు మాకు ఎట్లా రాలేదొఅట్ల మాఅక్కకి రాలే అయింది జస్ట్ న సేల్స్ వస్తుండె అదే
చూడగా నచ్చంన్నాయెమొ
బిరియాని మీ పొని బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామా
కేంపు
చెప్పనులే
బిర్యానీ పెట్టుకుంటార అయితే
ఏమో నాకు ఎంకో తినాలనిపించింది
మౌనికా తింటదిలె నువ్ ఉ.. అంటే
మ్..
మోనిక ఎంత తింటంది నువ్వు అంతే
నేనేం తింటా
మళ్ళీ బుక్ చేసుకోండి ఇద్దరుకలిసి
దే చూసి యాదన్న మంచిదిగాని ఏమన్నా కూపన్లు ఏమన్నా ఉంటే వెబ్స్ డాట్ సెవెన్టీ నైన్ రూపీసేనా
బిర్యానీ నా
బిర్యాని కాదు చికెన్ బిర్యాని త్రీ టెన్
వైషు మటన్ తింటావా
ఆ తింటా చికెను మటను ఫిష్ మూడు
నేన్ చికెన్ తింట అంతే గా ఫిషెస్. కావ్ కార్ పొడి ముసుకోల్లే
నువ్ ఫోన్ యాడబెట్టుకొని మాట్లాడుతన్నావ్
ఈడే నా పక్కనేే ఉందే
అందుకే మాట ఇనపడలె చెవి కాడ ఉంటె వినిపిస్తుంది
నాకు లైట్ గా వినిపిస్తాంది
మ్...
మా కూడా
ఏమీ విసిపిల్యా నువ్ ఫోన్ పక్కకుతీసినవ్
ఇనే నా దగ్గరే ఉంది ఫోను
ఆ ఇప్పుడు ఇనుబడుతాంది
అ
నువ్వు రెఫర్ చేసిన వాళ్ళకి ఎవరికి టాస్కులు రాలే
నేను ఎవరికి రెఫర్ చేయను అంటే రెఫర్ చేయాలనా మనము
ఇప్పుడు కాదు
ఆ
ముందు చేసావు గదా
ముందు ఎప్పుడు చేసినా చేయలే అసలు రెఫర్ చేయమనే వాళ్ళు చెప్పలేదు అప్పుడు చెయలే నేనెవరికి, అంటే ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చా.
ఇప్పుడు అసలు వాళ్ళు ఇవ్వలేద
ఆ
మీ యక్క మీ అక్కకి ఏదో చేసావ్ అన్నావే
అవును కదా కరెక్ట్ మాయక్కకు చేసినాల్లే గుర్తుకులేదు మర్చిపోయిన ఇప్పుడు కాదు నేను మా అక్కకు చేసింది మౌని నాకు చెప్పినప్పుడే నేను మాయక్కకి చెప్పినా
ఆ అందురు అప్పుడే చేసారు వాళ్ళకొచ్చాయంటే టాస్కులు
ఓహో వునులే నీకాన్నుందా
ప్చ్ ఆకలేేస్సాంది టైమ్ ఎప్పుడెప్పుడు అయితదా అని వెయిట్ చేస్ తన్నా
ఇంగ్లాడ్స్ కు పోవాల తినేదానికి
మ్మ్ వాళ్ళ వన్కి వచ్చారు వన్ను వన్ను ఓకే మొన్న నైట్ కళాపెటిన్లు ఓన్లీ మింట్రా నుంచే మంచి డబ్బులు సంపాదిస్తాను పార్ట్ టైమ్ జాబ్ ఆమెకి చేస్తాను నలువి చేస్తాను నలువి
మనం బుక్ చేసుకుంటేనే కదా ఓ రపాయి
ఉమ్
అది
టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ స్విగ్గీ లో చూడండి
మాకు కార్యాలో ఒకసారి ఏమైందంటే
ఆ
ఉన్నట్టుండి ఒక టాస్క్ వచ్చింది డబ్బులు వస్తుందేమో అనుకుంటి, ఆ టాస్క్ చేసా అంటే మన ఇంట్లో ఏమేమి వున్నాయి అని అట్లా అడిగారు, వంద్ రూపాయలు వచ్చింది అది విత్ డ్రా కాలే
ఏం తినిపిలే
వంద రపాయలు వచ్చినాన్ తన ఆస్తికి
ఇప్పుడ
ఇప్పుడు కాదు చాల రోజులు అయింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోంది
ఉహ్ ఉమ్ ఏమో అక్క
అనీ ఇక్కడరా
నుకు ఏదో ఒకటి నక్ ఏం వినిపించట్లేదు
కూరగాయలు కట్ చేస్తానా, ఫోన్ కింద వెట్టి మాట్లాడతానా
పళ్ళ
ఇంకేం వైషు
చెప్పాలి చికెన్ పీజ్జా వాళ్ళు
అ
అ
ఏంది తాలింపు కట్ చేస్తాన్నావా
ఆ అయిపాయా
ఉహ్ ఉమ్ సర్లే దివ్య మల్ల సాయంత్రం చేయి
ఉమ్ సరే
సరే బాయ్
ఉమ్ బాయ్